హలో
ఏమైంది
ఏం కాలా అట్లా ఊరుకునే పడుకున్నాను కొంచెం హెడ్ ఏకే గా ఉంది
కట్ అయిపోయిందా కట్ చేసావా
కట్ అయిపోయినాది అది
మాట్లాడలేదా ఏమన ఫస్ట్ హలో అన్నది ఇన పడింది నేం చేస్తున్నా హలో హలో అని అరుస్తున కట్ అయిపోయినవ్ లీవ్ ఇట్ లే ఉమ్ తినవా మరి
తిన్నాను నువ్ ఏమి తినవ్
నేను తిన్నాను రైస్ తిన్నాన్
ఉమ్ ఎలా ఉన్నావు ఏంటి
అదే అంతక ముందు కరోనా వచ్చే కదా అది గుర్తుకొచ్చింది అందుకనే కరోనా టైం చాలా గో ఉండే కదా
అవ్ కరోనా అంటే గుర్తుకొస్తాంది కరోనా వల్ళ చాలా మంది చనిపోయినారు
అవును ఫస్ట్ కరోనా కాకుండా సెకండ్ సేకండ్ కరోనాలో అయితే మా సొంత మేనమామ్
నేను అది లాక్ డౌను అది ఇది అంట్ అంటే నేను అసలు ఏంది నమ్మలే తెలిసా అప్పుడు
అవును ఫస్ట్ లాక్డౌన్ లో అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు వన్ మంత్ అప్పుడు ఓకే
ఉమ్
మళ్ళీ సెకండ్ ఆ సెకండ్ టూ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చింది చూడు అది వచ్చింది
ఆ
ఫోర్ ఫైవ్ మంత్స్ కాదు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వచ్చింది మళ్ళీ
ఆ
అప్పుడు చాలా అప్పుడు లాక్ డౌన్ పేట్లే ఓన్లీ మార్నింగ్ టైమ్ లోనే పెట్టారు గుర్తుందా సిక్స్ టు టెన్ మాత్రమే లాక్డౌన్ పెట్టేవాళ్ళు
అది ఏమో అంత గుర్తుకు లేదు కానీ నాకి గురుత్
చాలా మంది అసలు చనిపోయారు ఎందుకు అననీ ఆ
మార్నింగ్ నేను లేచాను టీవి చూస్తున్నా కరోనా మహమ్మ మారి అని చెప్పేసి ఒక హెడ్ లైన్ మాదిరి వచ్చింది అదేందో కొత్త సాంగ్ కూడా రిలీజ్ చేసినారు చేతులు ఎత్తి మొక్కుతా చేయి చేయి కలపకు రా అని చెప్ అది చూసినా అదో ఒకటి బాగా గుర్తుంది తర్వాత చూస్తే మా అమ్మ వాళ్ళు ఉన్నీలా ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఆ శే శెకండ్ ఇచ్చి మాట్లాడద్దు ఎవరితో దేన్ది
డోంట్ ఎవరిని టచ్ చేయొద్దు మాస్క్లు
దూరంగా కూర్చోండి ఇ ఇంట్లో వాళ్ళతో సహా మ మేమే దూరం దూరం కూర్చుంటాంటిమీ నువ్వెలా చేసినావు అసలు
అంటే అప్పుడు కరోనా లో మేము రెంట్ హౌస్ లో ఉండే వాళ్ళం ఫస్ట్ కరోన వచ్చిందంటే రెంట్ హౌస్ లో ఉండి భయపడే వాళ్ళం అసలు భయం వేసేసి మా ఊ ఊ విలేజ్ విలేజ్ కి వెళ్ళే వాళ్ళం అన్నట్టు అక్కడే ఉన్నాం వన్ మంత్ ఇగ ఇక్కడయితే ఇప్పుడు సిటీలో అయితే వెజిటేబుల్స్ మిల్క్ కు ఇవన్నీ దొరికావు కదా సరిగ్గా బయటికి వెళ్తే షాప్ లో కరోనా వచ్చేది
ఉమ్
అక్కడే వెళ్ళి అక్కడికే వెళ్ళే వాళ్ళం అక్కడే ఉన్నాము దాదాపు వన్ మంత్ ఉన్నాం అక్కడయితే అక్కడ ఏంటంటే ఫారన్ నుంచి వచ్చేవాళ్ళు. ఫరన్ నుంచి విలేజ్ కు వచ్చే వాళ్ళు. ఆ వాళ్ళ వల్ల కరోనా వస్తదని అక్కడ కూడా భయపడుకుంటే ఉండే. ఉండేవాళ్ళం. అయితే ఏమైంది అంటే మా ఇంటి దగ్గర ఒక్. ఒకరికి కరోనా వచ్చింది ఫస్ట్ కరోనా అతనికి ఫస్ట్ వచ్చింది కరోనా. ఆయన వ ఆయన ఇంట్లో ఉండనివ్. వాళ్ళ ఎవ్వరు వద్దన్నారు ఇంట్లో ఉండు వద్దని అన్నారు పాపం వచ్చి. క్యారంటైన్ చేశార అన్నమాట వాళ్ళని తీసుకొని వెల్లిండు ఇంట్లో కూడా ఉండొద్దు అనాడు వాళ్ళు ఓనర్స్ అయితే గోరంగా. చేసారు పాపం ఆమెను డోర్ దియకుండా ఇంట్లోనే ఉండేటటుసేసిండ్రు బయటికి వచ్చిన గో. తన పరిస్థితి అయితే చాలా ఘోరం అనిపించింది.
ఉమ్ అవునా ఇక్కడైతే మా ఇంటి దగ్గరెలా తెలుసా కరోనా. టైమ్ లో ఆ జాబ్స్ లెవ్ అంటే జాబ్ చేసే వాళ్ళు ఇల్లు. వచ్చేసినారు ఏవారిళ్ళలో వాళ్ళు ఉండిపోయినాం తెలుసా నర్. అయి ఇప్పుడు మా ఇంట్లో మేము ఉన్నామంటే మేమంతా దురం దురమే. అమ్మ చెయి అమ్మ దగ్గర వెళ్ళి పడుకోవడం కాని అమ్మను పట్టుకొని నాన్నని పట్టుకొని తమ్ముడు. అట్లా అందరు ఇంట్లో వాల్లం మేము కూర్చొని తిన్నా కూడా దూరం దూరం ఎవరు. ప్లెట్ వాళ్ళకే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసా ఇంట్లో వాళ్ళమే ఇంకా బయట ఈవినింగ్. మ్స్ అయితేనే ఇంకా అందరు అంటే ఇక్కడ మా ఇంటి ముందర మీము కూర్చుంటండి మీ. మా పక్కన ఇంటి వాళ్ళ ముందర వాళ్ళ ఇంటి. వాళ్ళంటి ముందు కూర్చుంటండ్రి. కూర్చొని దూరం దూరం నుంచే మాట్లాడుతుండ్రి తెలుసా అసలు. అప్పట్లో చాలా ఇదైపోయింది కరోనా వల్ల పాజిటివ్ వచ్చిందని చెప్పి. కన్నా ఇక్కడ చానా రాజస్. స్తాన్ లో ఇక్కడ పని చేేస్తున్నాడు. అన్న వచ్చాడని చెప్పేసి మా ఏరియాలోకి. ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడిన తెలుసు మా ఏరియా వాళ్ళు మేబి. పిల్లోన్ని ఎక్కడి నుంచో పిలుచుకొన్నారు లాక్డౌ పడింది అక్కడ ఎవరు‌. ని అంటే బార్డర్స్ అన్ని క్లోజ్ చేసేసినారు కదా. రాకపోకలు లేవు అసలు అసలు మొత్తం రోడ్స్ అన్ని ఖాళీ. అలాంటిది ఆ పిల్లోడు అంత దూరం నుంచి నడుచుకుంటే ఇక్కడికి వచ్చేసినాడు ఎలా రాణించుకున్నారు మీరు. ఆ మేము వాలంటీర్ కి కంప్లీంట్ చేస్తాము అది ఇది అని చెప్పి చానా. గొడవ చేసిరి అతనికి ఏం పాజిటివ్ లేదు ఏం లేదు తను అక్కడ ఉండ. ఉండలేక భయపడేసి ఇక్కడికి వచ్చేసినాడు.
అదే కదా ఆ టైం లో అయితే చాలా ఘోరం చేసారు అందరు అయితే.
ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తొందరగా అటాచ్.
అవును ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి అయితే. ఇంకా నెక్స్ట్ కరోనా అప్పుడైతే ఈ బూస్ట్ డోసెస్ వేసుకున్నారు కదా. ఆ డోసెస్ వేసుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి. చేడిపోతున్నారు.
అవునా.
నాకు తెలిసిన ఒక టు వీక్స్ నేను వేయించుకోలేదు అప్పుడు.
చెక్ చేయించుకున్నావా కరోనా చెక్ చేసేదైతే నాకతేకినా. కాదు చెకప్.
చెకప్ చేయించుకున్నాను చెకప్ చేయించుకున్నాను. డే డోస్ ఎంచుకున్నార.
ఆహా నేను ఒకసారి ఒకటి వేపిచ్చుకున్న.
ఒక్కటి కూడా వేయించుకోలేదు అది వేయించుకున్నాక అన్ని సైడ్ ఎఫె. ఎఫెక్ట్స్ వచ్చినాయంట చాలా మందికి.
అంటారు కానీ నిజం చెబప్తున్నా అలాంటిది ఏం లేదు భయంతో ఒక మూవీ కూడా వచ్చింది చూడద్దా. అమిదం.
అవును అమ్మో ఆ మూవీ నేను కొంచెం అప్. ఆఫ్ చూశానంతే
ఇది ఏమంటారు దాని భయంతో మనిషి చనిపోతున్నాడు తెలుసా రావడంమేమో కానీ అది వస్తుంది వ చ్చిందనే ఊహించుకొని అలా చనిపోయినారు తెలుసా ఇప్పుడు నార్మల్‌గా చనిపోయినా కూడా ఏమంటారు తెలుసా అయప్ప కరోనా వచ్చి చచ్చిపోయినాడం టా అని చెప్తారు మాఇంటి సైడ్ తెలుసా
ఏంటి
కరోనా వచ్చి చనిపోయినారు అది ఇది అని చెప్తారు
ఇంకా కరోనా వచ్చినా చనిపోయిన వళ్ళనప్పుడైతే ఈ మన మ్మ్ పుక్లిం బ్ అంటే తెలుసా దాంతోనేసే వాళ్ళు అసలు ముట్‌ను ఈ దప్పుల తోటి అవ తో మొత్తం అసలు ఊర్లో కూడా రానియకపో ఆ కుక్కలన చీ అ‌ మురమా మానవత్వం లే కుంట అయిపోయింది మనుషులకు అప్పుడైతే ఘోరం అసలు
అసలు సొంతం తల్లి చనిపోతే కొడుకులు కూడా చూసే వాళ్ళు లేరు తెలుసా ఆ వేరే వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం అంతా ఫుల్ కవర్ చేసుకొని ఆమెను
అప్పుడొక టెన్షన్ ఒక రకంగా ఉండేది చావు మీన అ ప్పుడు ఎప్పుడైనా చావంటే భయం ఉండేది భయం ఉండకపోయేది ఆ టైంలో చావంటే చాలా భయపడే వాళ్ళు
అప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా బాధతో చనిపో
ఘోరం వల్లనైతే ఎలా బిహేవ్ చేసిరంటే ఘోరం అంటే చనిపోయిన వాళ్ళని ఓ రకంగా ఇట్లా పడేసేవాళ్ళు
చ్చిందంటే మీరు ఇంట్లో నుంచి బయట రాకూడదు
ఉమ్మ్ అసలు ఇంట్లో కూడా ఉంచుకోలే రెంట్ హౌస్‌లోన అయితే రెంట్ హౌస్ లోన అయి తే వాళ్ళ హస్బెండ్కోస్తే వాళ్ళ పిల్లలు అసలు వాటర్ బోర్ ఎయ్ ఇవన్నీ బయటికే రానియాలే అసలు వాళ్ళు అమేను ఇంట్లోనన్న ఉండు లేకపోతే నువ్వు వేరే దగ్గరకి అన ముందే చెప్తే రూమ్ అన్న షిఫ్ట్ చేయ చాలా ఆమె చిన్న బాబుని పట్టుకొని ఇంట్లోనే ఉండది
కాదు కరోనా టైమ్ లో ఇంకోటి ఏమనిపిచిందంటే ఫుడ్డు గ్యాస్సు ఇది ఇది అయిపోయిడ కదా అప్పుడు మన కు కట్లు పోయి తీసుకొని వచ్చుకొని చేసుకుంటంటిమి మేము ఆ ఫుడ్ ఉండే మేము కాయగూరలు అవి వచ్చేవి కాదు తోట్లు ఉన్నాయి దగ్గరలో కొంచెం పికొచ్చుకొని చేసుకుని తిననేవాళ్ళము ఇండ్లులోనే ఉంటే సరుకులు తెచ్చిచ్చేవాళ్ళ అంటే యేక్క దూరంగా ఉండి సరుకులు అందించే వాళ్ళు అప్పుట్లో ఏం చేస్తుండంట్రే అంటే ఎవరన్నా కొంచెం చానా ఇబ్బందుల్లో ఉంటారని చెప్పేసి కొంతమంది ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి భోజనం ప్యాకెట్లు పంపిస్తుండ్రి ఆ తర్వాత టమో టలంట అవి ఇవి తక్కువ పంపిస్తుంటే పది రూపాయలు ఐదు రూపాయలు అప్పుడు మన దగ్గర అమౌంట్ మనం ఎలాంటి పనులు చేసే వాళ్ళం కాదు ఇంట్లోనే ఉండిపోయింటిమి కదా లాక్డౌన్ అని అసలు మ్మ్ ఇంగ డబ్బులు అనేది ఉండవు వాళ్ళ దగ్గర ఉండింటే ఎత్తి పెట్టుకునింటే అవి వాడుకుంటారు డబ్బులు అనేది లేకపోయిన వాళ్ళు రోజువారి కూలీ చేసుకునే వాళ్ళు వాళ్ళే ట్ల బతుకుతంటారు అని చెప్పేసి అప్పుడు అంటే ఫ్రీగా పంపించే వాళ్ళ అనమాట దానికోసం వెళ్తాంటిమి మాస్క్ ఇంకోటి నేను ఏం చేసినా తెలుసా కరోనా టైమ్ లో ఆ మిషన్ ఉంది మాస్కులు కుట్టేదానికి తీసుకొచ్చుకొని మాస్కులు కుట్టింటి తెలుసా నేను
అవునా సేల్ అయినాయా
ఆ అంటే నేను వేరే ఆంటి తెచ్చుకొనింటే ఇట్లా వేరే వాళ్ళతో తీసుకొని ఆయాంటికి నేను ఇంత ఎన్ని కుట్టిస్తే ఆయాంటి ఇంత అమౌంట్ ఇస్తాననింటే ఆయాంటికి కుట్టి కున్న కుట్టిస్తాను అని చెప్పేసి ఆ ఆంటీ దగ్గర నుంచి తెచ్చుకోనింటి ఆమె తెచ్చుకోనిండే వేరే వాళ్ళతో నేను కూడా కుర్తా తనండి ఎందుకంటే అప్పుడు మేము బయటికి పోయే వాళ్ళం కాదు
అవునప్పుడు స్కూల్స్ ఓన్లీ బ్యాంక్స్ హాస్పిటల్స్ తప్ప అయిన ఇప్పుడు చాలా ఘోరంగా ఉండ అన్ని లాసెస్ అయిపోయినాయి చాలా మంది
మాస్క్ లో అప్పుడు ఎంత రేట్ ఉండే చెప్ ప్పు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉండే ఇప్పుడు ఎంత దొరికు టెన్ రూపీస్ పెడితే వస్తది
అవును ఇప్పుడు మళ్ళీ వస్తాదని అన్
అవునా మ్ నాకై త్
అప్పుడు అప్పుడున్న టెన్త్ క్లాస్ వాళ్ళని ఒక కామెంట్ చేసేవాళ్ళు ఏం చద్ వి అప్పుడున్న వాళ్ళు వట్టి కన్ను బై కరోనా బ్యాచ్ అనే వాళ్ళు
బలే ఉంటుండే కరోనా టైమ్ లో క్లాసెస్ ఏం జరిగేవి కాదు
ఆన్లైన్ షాప్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్
ఏం జేయము ఆన్ చేసుకోవడమా ఏదో ఒక పని చేసుకుంటుండడమే
కానీ కరోనా టైమ్ లో ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని అప్పుడు స్పెండ్ చేస్ నం అది ఒక ప్లస్ పాయింట్ అఇంది నేను డైలీ ఒక డిష్ ట్రై చేసేదాన్ని
మ్
డైలీ ఒక డిష్ కుకింగ్ ది స్వీట్ హాట్ ఏదైనా ట్రై చేసేదాన్ని ఆ కరోనా వచ్చి ఒక ప్లస్ చేసింది అన్ని మైనస్ లో చేసిపోయింది
ఇంట్ల వాళ్ళుతో కలిసి అది ఒక మేమొరీ అంతే
ఇంటి అది అందరు ఉండడం కదా
ఆయిన కూడా ఇంకెందుకులే ఇప్పుడు అవన్నీ పాతవి ప జరిగిపోయినవి
కానీ జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడైనా ఉన్ కొంచెం మనుషులం అని గుర్తు పెెట్టుకుంటే అరిపోతది అంతే కదా సరే లే ఓకే ఓకే బాయ్